ఆమ అండి నమస్తే సనమండి మీరు చిన్నప్ప ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ
అంటే ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడైనా ఉండేది కాకపోతే చిన్నప్పుడు బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము
చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు అండి
అంటే ఎలా ఎంజాయ్ చేశారంటే సౌండ్ లో ఏము ఉండవు మాకు చిన్నప్పుడు ఇంటి దగ్గర
ఉ
అంటే ఇందు చిన్నప్పుడు అనుకో మనకి ఏం రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి ఏమి ఉండవు కదా
అ
అందుకోసం చిన్నప్పుడే మనకి ఏం తెలిదు కాబట్టి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అందరితో తిరగడం అలా జరిగిది కదా
అవునండి అద నిజమే కదా
ఆ అంతే కాకపోతే ఇప్పుడు పెద్దనేక మనకి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి
హ
మనం ఇది చేయాలి అది చేయాలని కూడా ఉంటది మనకి ఓ మీరు ఎప్పుడు బాగా ఎంజాయ్ చేసేవారు మరి
నేను చిన్నప్పుడే బాగుండెది అండి ఇప్పుడు ఈగోలు ఈ
ఇవోళ.
ఉమ్, అవునండి.
ఎ ఇగో అంటే ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యగలుగుతార.
ఈద అంటే, అ ఫస్ట్, ఫస్ట్ వొచ్చి ఆడి మాటాడి ఫస్ట్ ఆల్లే, ఉండాలి.
ఎ అలా ప్. ఇప్పుడు ఏమన్నా, ఫేస్ చేసారా, మీరు అలాగా.
ఇప్పుడు రియలైజ్ చేంజ్ అయింది, ఆల్, దానివల్ల, ఫ్రెండ్షిపు, విడిపోవడం.
అంటే, మి ఫ్రెండ్షిప్ లు కూడా, విడిపోయాయి దానివల్ల.
అవునండి.
ఇక్కడ వొచ్చినాక, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసా అంటారు ఇగోలా వల్ల.
అవును అండి, నిజం. మీరు చిన్నప్పుడు పండగ ఎంజాయ్ చేసే వాళ్ళు, పండగ ఎంజాయ్ చేస్తున్నారా, మీ అభిప్రాయం చెప్పండి.
ఇప్పుడే, మనకు ఏదైనా చిన్నప్పుడే, ఎంజ్.
అద్గుడ నిజమేయండి, మీరు ఉప్పుడు పండక్కి ఇంటికి కెళ్తున్నారా.
ఆహా లేదండి.
మీరు ఈ మధ్య ఏ పండగ చేశారండి ఎలా చేశారు, ఎందు, ఎల్, ఎ, పని, తప్పు చేశారు.
అంటే, ఈ మధ్య పండుగలు చేసాను, మేమ్ బానే చేశాను.
ఏ తప్పులు, చెయ్యలేదా.
ఎ తప్పులు చేయడం అంటే, నాకు అర్థం కాలేద్ సార్.
ఏమైనా మాటదండి, చిన్నప్పుడు మీరు ఎలా చదువుకునే వాళ్ళు, స్కూల్ ఎలా వెళ్ళేవాళ్లు, చెప్పండి.
ఆ, చిన్నప్పుడు అంటే.
అవునా.
కాకపోతే, ఇప్పుడుంటే ఇప్పుడు లెయాలి, మనమే నిద్రలు లెవాలి, ఇ చేయ్యాలి మన. చేసుకోవాలి.
ఆ.
అందుకోసం చిన్నప్పుడైతే పాల్ చేసామా స్కూల్కి పోయామా వచ్చామా తిన్నామా ఉన్నామా.
ఆ లైఫ్ న లైఫ్ ఫె అంటున్నారు.
ఆ అవును ఆ లైఫు, వెరు అసలు ఆ లైఫు ఆ లైఫె.
ఉమ్ ఇంకా, ఏం తిన్నావండి.
అ టమోటా రైస్, ఉతప్పం అలాా తిన్నామండి మీరు.
ఉత్య నేను పన్నీరు. పందిరాయుతుంది.
పన్నీరు తిన్నారా.
అవునండి.
అంటే, ఈ పన్నీర్లో ఎంత ప్రోటీన్ ఉందండి.
ఎల్లెల్లులి ఎల్లి.
ఒక్కొక్క ఆ పన్నీర్లు, పన్నీర్ తినడానికి ఆ మీరు ఏమైనా డైట్ ఎలా మెయింటైన్ చేస్తార లేదా, మీరు పన్నీర్ మంత్ కి ఎన్నిసార్లు తింటార ఒకసారి మంత్ గాని వీక్ గాని.
అవునండి డైట్ కోసం, పన్నీర్ తీసుకుంటున్న.
అదే అండి, ఎన్నిసార్లు తింటారని.
నేను వీక్ వచ్చి ఉండ ఫోర్ టైమ్స్ టూ ఫైయి టైమ్స్ తింటాను.
అంటే, కన్ఫామ్గా తింటారా ప్రతిసారి.
అవునండి, ఫోర్ టైమ్ కన్ఫామ్గ తింటానండి.
ఇప్పుడు మీరు తిన్నప్పుడు మీకు అనిపించిహా మనకు ప్రోటీన్ వచ్చింది నాకు ఎనర్జీ వచ్చిందని
అవునండి కంపించంది కాబట్టి అదండి ఏ కలో
లో ఎంత ప్రోటీన్ అం
ఆన్లైన్ లో యాప్స్ ఉంటాయి మీ చజ మ టన్ లో సజిటీ ఉంది కాబట్టి చార్జిబటీ పడితే ఇ తప్పనే ఆసర్స్తుందిని నాపీప్రాయం అండి
ఒ చాట్ జి పి టి వాడుతార
ఎగ్జాంపుల్ మీద ఎలా ఎగ్జాంపుల్ మీరు ఎలా చూడలో పన్న పన్నర్లో పోట్న ఎంత అ చూడాలంటే అది వాలడి
ఎ తజ పూడి వాడుతుంటారా ప్రతి దానికి
నేను ఆన్లైన్ యాప్స్ అ ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే దానికోసం చాట్ జి పి టి వాడ్తా గొడవ పెట్టినంటనే అది
మీరు ఎప్పుడన్నా గమనించారా అరే ఇప్పుడు చాట్ జి పి టి కి నేను ఒక ఫోటో పెట్టంగానే అది ఆన్సర్ ఇస్తుంది, అది పెయిన్ వల్ల వర్క్ అవుతుంది, అ దాని అది ఎవరు బిల్డ్ చేసారో అల ఎమన్నా మీరు ఆలోచించారా
చాట్ జి పి టి చాలా మంది యూస్ కోసడబ కోస వా కోసం చేతే అంద ఓపెన్చచ్చ ఫ అదండి అజు చాలా మంది చార్జీ పటి
అదే అండి ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు కదా నాకు కూడా తెలుసు
అవునండి చాలా
కాకాపోతే ఆ ఆ కాకపోతే ఆహా ఈ చార్ట్ జిపిటి అనేది ఈ లాంగ్వేజ్ మీద రన్ అయిది, దేని మీద రన్ అయిది అలా దేని చూడరా మీరు మీకు తెలుసుకోవాలని ఉండదా
ఏమో అన్న తెలీదు మీరు అన్న చెప్తే
నాకు తెలిసి నేను ఆలోచలేదు నేను కూడా అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాను.
ఓ మేము మేం అ చెప్తం
అస్తే అనుకంట
అ అవునండి మనకు కూడా దాని నుంచి
చనా చాల మన్స పోస పెట్ట మనకు ఎలా తెలుసిద్దని నేను కూడా చ్చానాసార్లు ఆలోచించాను
నాదు అద్దామ రాలేదు మళ్ళీ చెప్తున్నారా
మనము ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంది ఇప్పుడు నాకి క్వశ్చన్ అర్థం కాలేదు.
అవు
ఆ దాన్ని తీసుకుపోయి నేను చాజీప్టికి ఇచ్చాను
ఉమ్ ఆ
ఆ ఇయ్యంగానే అది ఆన్సర్ ఇచ్చిదీ గాద
అవును
ఆన్సర్ అది కరెక్ట్ తప్ప లేకపోతుంది అసలు ఎక్కడి నించి ఆన్సర్ ఉంటుంది ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా మీరు అది
ఆ నేను ఆలోచించాను అండి ఎందుకంటే ఉప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు దాని సోమేటర్ ఆన్సర్ ఇతుంది అంటే చాలా మంది చాలా మంది డబక్ చెత్తరు ఏ ఆన్సర్ చోపుతుంటే
కాకపోతే మీరు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా అంటే అది చార్జీపిటికి ఇతెదే కాపీ తీ అలా
ఏంటండి మళ్ళీ అర్ధంకాలేదు మీరు ఓ సారి జేప్తే వెళ్ళి పాయ్
మీరు ఇందాక ఏమన్నారు ప్రోటీన్ నేను ఫోటో పెట్టంగానే ప్రోటీన్ ఇచ్చిది అది దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అది చెప్పిద్దిన్నారా
అవునండి
చార్జీపీట్టి కన్ఫామ్ గా కరెక్ట్ ఇచ్చిద్దని మీరు ఎలా చెప్పగలుగుతారు మరి
ఇప్పుడు పోటీన్ పెడితోని అంత అలా పోటీన్ సరే అండ్ బాయ్